గుడ్ ఈవినింగ్ మేడం.
హలో గుడ్ ఈవినింగ్ అండి.
ఏం చేస్తున్నారు? అవునండి బాగున్నామండి. బాగున్నరా?
ఆ అవునండి బాగున్నాను, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం.
అవునండి. ఏమైందండి మీరు జర్నీకి ఎళ్ళారా? జర్నీలో ఎళ్ళారా?
అవును బయటికి ఎళ్ళాను నేను మా అమ్మ వాళ్ళ ఇం
అవునా అండి, ఇప్పుడు ఏముండే అండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయినయి కదా మరి.
అవునండి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కనీ నేను అలాగే వెళ్ళాను.
అవునా అండి.
మా అమ్మవాళ్ళ ఇంటికి.
ఆహా ఎట్ల జరుపుకున్నరు మరి మంచిగా జరుపుకున్నరా మొహరం పండుగ.
మొహరం పండుగ అయితే మొహరం ఆ అవునండి. చాలా బాగానే జరుపుకున్నాము, అవును నేను వచ్చింది మొహరంలోనే కదా.
అవునండి.
అవును మొహరమే. అయితే అక్కడికి వెళ్ళాను. మా మమ్మీ వాళ్ళు మొహరం జరుపుకుంటారు. మా ఇంట్లో చేయరు కాబట్టి మా నాన్నమ్మది ఎనిమిదో తారీఖి డెత్ అయింది అయి అయితే ఆ రోజు మేము పాలు పంచి పెడతాము ఆమె పేరు మీద.
అవునా అండి.
ఆ అయితే మా డాడీ రమ్మని పిలిసారు. అవునండి అందరికి పంచుతరు. ఒక పది పది లీటర్ల పాలు తీసుకొచ్చి ఆ ఇగ ఫాత్యాలు అన్నది ఏం ఉండదు కాని దా ఆమె పేరు మీద ఇస్ స్తరు ఎనిమిదో రోజు కదా అని ఇయలేదు. అవునమ్మా అయితే అందుకనేసి అయితే మా డాడీ రమ్మని పిలవగానే ఎళ్ళాను అన్న
అవునండి మంచిపనే చేసారండి.
హ్మ్ ఇంకా అమ్మా?
ఇంకా చెప్పాలండి, వాతావరణం ఎట్లా ఉందండి వెదర్?
వేదర్ మాకు పొద్దున్న ఏంటి నిన్నటి నుండి బాగా క్లౌడీగానే ఉండే. డైలీ వర్షం వస్తు తుంది ఈ రోజ అయితే పొద్దున్న నుండి వర్షం వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా ఆగి మళ్ళీ వర్షం ఈవినింగ్ వర్ష్ షం మళ్ళ మధ్యాహ్నం వర్షం ఇప్పుడు కూడా వస్తూనే ఉంది.
అవునండి మాకు ఇక్కడ అవునండి వర్షం వస్ స్తుందండి ఈ రోజు ఈవినింగ్ నుంచి వస్తుందండి వర్షం.
అవునా ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో మరి చాలా వర్షాలు లేవు అని అంటున్నారు ఇంతకు ముందు అయితే. జూన్ లో నయితే వర్షమే పడలేదు, ఇప్పుడు జూలై స్టార్ట్ అయితే కొంచెం ఉమ్ ఎండింగ్లో పడతయి కనీ పోయిన సంవత్సరం చాలా వర్షాలు ఉండే కదా అన్ని వర్షాలు ఇప్పుడు లేవు ఈ సంవత్సరం తక్కువ వర్షం ఉంది అని అంటున్నారు మరి, ఉమ్
ను ఇగ అదే ఉందండి. ఇక ఎండలు గుడ బాగ ఉండే కదా సమ్మర్ లో, అంత వర్షాలు అస్తున్నయని పెద్దవాళ్ళు చెప్తున్నారండి మరి.
అవును అంటే ఎండలు ఎక్కువ ఎండలు ఉంటే వానలు గుడ ఎక్కువగా ఉంటాయి అంటారు
అంటరండి కానీ ఇప్పుడు వర్షాకాలం అయితే ఎళ్ళిపోతుందండి ఒక నెలె అం నెలా అయితే అయిపోయింది.
అవును నెల అయింది ఇంక క రెండు మూడు నెలలయితే అయిపోతుంది కనీ ఇట్ల న్యూస్ లో వస్తది కదా ఈ సంవత్సరం బాగా ఎండలు ఉన్నాయా బాగా వర్షాలు ఏం లేవు అనేసి ఉమ్ ఇంకా ఒక సైడ్ ఒస్ తై ఒక సైడ్ రావు వరదలు అలాగే అవుతయి కదా.
మరి ఇప్పుడు మీ కజిన్ వాళ్ళ దూరం చుట్టాలు పెళ్లి ఉందట కదా అండి, మీరు ఈరోజు వస్తున్నరా మరి?
ఏంటమ్మా
ఇప్పుడు మీ కజిన్ వాళ్ళది పెళ్లి ఉంది కదా అండి, ఈ నెలలో
అవును
ఆ మీకు ఇన్విటేషన్ అచ్చిందా మరి?
లేదమ్మా ఇంకా రాలేదు మరి ఇన్విటేషను. ఉమ్ ఇంకా పదకొండో పది తారీఖేమో ఉంది అని విన్నాను నేను, ఉమ్
ఇస్తారా మరి
ఆ ఇప్పుడే వచ్చాను కదా మళ్ళీ రావడం జరుగుతుందో లేదో చెప్పలేనింకా.
ఆహ
పలేను కదా ఎలా అయిపోతదో. ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి పిల్లలకి ట్యూషన్స్ అని ఇంకా మా పాప్ ఇప్పుడయితే ఇప్పుడు ఇంట్లోనే అడ్మిషన్ ఏం కాలేదనేసి ఇప్పుడు వచ్చాను.
అవునా అండి?
ఉమ్ ఇగ అప్పటి వరకు ఏదో ఒకటి ఐతది కా కాపోతే ఏమో చూస్తాను మరి, ఉమ్
చేసారా
అవునమ్మా ఇప్పుడే డిన్నర్ చేశాను నేను, డిన్నర్ చేసి
ఏం చేసుకున్నారండి ఈ రోజు?
మేము ఆలుగడ్డ, టమాటా చేశాను.
ఆహా మంచిగ ఉంటదండి. ఏదైనా మసాలా వేసారా, ఉట్టిగనే టమాట కు
లేదు మసాలాలు వేయలేదు, ఒక రెండు టమాటాలు వేసి రెండు ఆలుగడ్డలు వేసాను, కుక్కర్లో వేస్తే మంచిగవి కొంచం పులు పెట్టుకుంటే మంచిగ ఉంటది.
ఉంటదండి అవునండి కుక్కర్ లోనే ఇవి చేసుకున్నారా
అవునమ్మా కుక్కర్ లోనే చేశాను
ఆహా మంచిగా ఆలుగడ్డ ఉడికిపోతది
ఉడికిపోతది గ్రేవీ కొంచెం చిక్కగా వస్తది కదా అందుకని మ్మ్
ఆ
అలా అయితే బాగుంటది అనేసి అందులోనే చేస్తాను మ్మ్ ఇంకా ఏం లేదు ఆమ్లెట్ అవి వేసుకున్నాము
తిన్నారు
తిన్నాం
ఇప్పుడు ఏదంటే మూరం పండుగల రోజు అది నెల్లూరు ధరగా విన్నారఅండి ఇప్పుడు బాల బాగా విన డానికి వస్తుంది రైమతాబాద్ నెల్లూరు
అవునండి రొ ట్టల పండుగనే ఉంటది అక్ అక్కడ అవి అవి మన్నతని ఉంటది రొట్టెలో లేదు వెళ్ళాలని ఇప్పుడు మనసులోకి వస్ వస్తుంది నాకు ఇన్ని రోజులు అసలు లేదు నెల్లూరు అంటే వీళ్లుు మామూలుగానే వెళ్ళారు ఇంతకు ముంది విన్నాను నేను మ్మ్ బారా సయ్యద్ దర్గా అని ఉంటది అక్కడ
అవునట
మ్మ్ భారత్ సయ్యద్ దర్గా అని ఉంటది ఆ ధర్ దాకింది మొక్కు తీరుస్తన్నట్టు క ఖచ్చితంగా తీరుస్తది అది బాగా ఫేమస్ అది దర్గా
అవునా అండి అక్కడ పోయి గట్టిగా మొక్కుండి మరి
ఏంటి
అక్కడ వెల్ వెళ్ళే వెళ్తారు ఆలోచిస్తున్నారు కదా అయ్యో ఒకవేళ వెళ్తే
చన ఉండదు కదా భగవంతుడు అప్ప తొలికెళ్తే వెళ్తాం ఆయన పిలుపు కూడా రావాలి మనకు అలా ఇంగ ఎవరో చెప్పిన దాన్ని మనం విన మ్మ్
అక్కడ వెళ్తే కొంచెం గట్ లేదండి మా దగ్గరనే ఉంటారు కాకపోతే అన్ని ఉన్నాయండి మా అన్న దగ్గర కానీ ఒక పిల్లలదే లేట్ అయితుంది కొంచెం గట్టిగా ముక్ ము మొక్కు పోండి మరి అదే చెప్తున్నారు అందరూ ఆ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం వెళ్ళారట ఆహా పోయిన సంవత్సరమే వెళ్ళార ట అక్కడిది ఏమో నీళ్లు ఉంటాయట కదా కలాబు బాగుంటారు దాంట్లో నిల్చొని అట రో ట్టెనో ఏమో తినిపిస్తారట అండి మొక్క్కోని
అంటే ఆ నది నుండి ఎవరు మొక్కుకున్న వాళ్ళు వాళ్ళు మొక్కు తీరితే రొట్టెలు తీసుకొచ్చి ఇడిస్తారు రా నదిలో ఆ తలాబ్ లో వేసేస్తారు మనం పట్టుకోవాలి అది ఆ వాళ్ళు వేసేస్తారు పట్టుకొని ఆ తిని మొక్కుకోవాలి మీ కోరిక తీరిస్తే మీ మళ్ళీ మీరు ఆ రొట్టెలు పట్టుకొని మళ్ళీ సంవత్సరం మీరు వెళ్ళి అయితే వాళ్ళు పంచిపెట్ట ఆ వాళ్ళు వదిలేసారు అన్నట్టు అన్ని ఉంటాయి అక్కడ సంతానం అని నీ పెళ్లి అని సంపద అని బిజినెస్ అని ఇల్లు ఏ కోరికయినా ఏ కోరికైనా మనము కోరుకుంటే అయిపోతాది అదే కదా బాగుంటుంది విన్నాను నేను కూడా ఆ ఇప్పుడు బాగా సంవత్సరాలకి కింద విన్నాను నేను ఇప్పుడు మళ్లా మా కజిన్ బ్రదర్స్ వెళ్ళారు ఆ రెండు సంవత్సరాల నుండి వెళ్తున్నారు వాళ్ళు
అదేనండీ
వెళ్తున్నారు అయితే అదే అనుకున్నాను నేను కూడా
హలో
ఆ ఆ చెప్పండి
ఆ ఇంకా మీరు మీరు వెళ్ళ వెళ్ళలేదా అచ్చం మీ ఫ్రెండ్ చెప్తే విన్నారు
ఆ అవునండి నేను వెళ్ళలేదండి మా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటదండి వాళ్ళ ఆడబిడ్డ బిడ్డ కు ఇట్లనే పద్నాలుగు సంవత్సరం అయిందట మ్యారేజ్ అయ్యి అక్కడికి వెళ్తే కూడా కాకపోతుందే అట అయితే ఒక వాళ్ళు చెప్ చెప్పారట ఆటో అడ్రస్ అయితే ఒక్క సంవత్సరమే వెళ్ళారట ఈ సంవత్సరం మళ్ళా కొడుకు పుట్టిండు మంచిగా
అవును విన్నాను అక్కడ బాగా అచ్చ చ్చచ్చహ
ఆ
అది కరెక్టే కానీ ఎప్పుడంటే అప్పుడు కాదు దానికి అయిపోయింది ఈ నెలలనే ఉంటది మొహరంకి మొహరం ముందు కావచ్చు చ్చో
అవునంటా వాళ్ళు చంద్రున్ని మొహరం ది చంద్రుడు ఉంటారు కదా అది చూసి ఎయిట్ డేస్ కి వెళ్ళారటా
వెళ్లారు
అవును గదా
ఆ అదే తెలుసుకోవాలి అది డేట్ గుర్తుంటే బాగుంటది తెలుసు నాకు ఇట్లా అని కానీ అది తెలవదు హ్మ్ తెలుసుకు కొన్ని ఖచ్చితంగా వెళ్దాం పోయి అచ్చే సంవత్సరం
అవునండి వెళ్దాం అదే నాకూ
బాగా మాట్లాడారు
చాలా మా సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండీ